హలో ఏం చేస్తున్నారండి నమస్కారం
ఆ నమస్తే అండి ఏం చేయట్లే ఇగ
బాగున్నారా
ఆ బాగున్నామండి
మీ పిల్ల బాగున్నామండి మీ పిల్లలు వాళ్ళందరు బాగున్నారు ఆ బాగున్నామండి ఏంటండి ఉమ్ అయినయా పనులు
అవుతున్నయ్
ఉమ్ ఏం చేసారు ఇవాళ వంట
వంట చికెన్ బిర్యానీ
ఉ ఎలా చేసారండి ప్రాసెస్ చెప్తారా
అదా బిర్యానీ ఏముందండి మామూలు ములుగానే చేసుకోవాలి బిర్యానీ మసాలాలు అయ్యి
ఉమ్
మామూలుగా వండుకోవాలి
మేం కూడా చేసుకు కుంటామండి బిర్యానీ అప్పుడప్పుడు కానీ ఒకళ్ళ చేతి రుచి ఒకళ్ళకి రాదుగా ఏంటండి మీ పిల్లలు బాగున్నారా
బాగున్నారండి
ఏం చేస్తున్నారండి స్కూల్ కి వెళ్ళొచ్చారా
ఏంటండి
వెళ్ళొచ్చారాండి మీ
ఆ ఎల్లోచ్చారు
ఏం చేస్తున్నారండి మరి సాయంత్రం వంట ఏంటండి
సాయంత్రమా కూర ఏదో ఒకటి వండాలండి
ఉమ్ అందరు బాగున్నారండి మీ అబ్బాయి మీ కోడలు మీ వాళ్ళుందరు బాగున్నారా
అందరు బాగున్నాం
మీకు పెళ్ళికి పిలిచారా అండి మొన్న పెళ్ళి ఉంది కదా
పిలిచారండి
ఎప్పుడు వెళ్తున్నారండి మీరు
రోజే వెళ్తాం
ఏం తీసుకెళ్తున్నారు గిఫ్ట్ మీరు
ఏదో ఒకటి తీసుకెళ్లాలిగా తీసుకెళ్తాము
మీకఏమవుతుందండి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తరుప పెళ్లి కూతురు తరుప మీరు
మేమ పెళ్ళి పెళ్లికూతురి తరపు
ఇంకేంటండి
ఏముంద దండి మీరేం మీ పాప ఏం చేస్తుంది
మా పాప ఆడుకుంటుందండి
మీరేం చేశారు వంట
నేనా ఇవాళ తోటకూర వండానండి కాకరగాయ ఉంటే కాకరగాయ చే ది ఉంది నైట్ చేశాను కాకరకాయే ఇప్పుడు తోటకూర వండానండి తోటకూర ఇప్పుడు మళ్ళీ ఏదో ఒకటి చెయ్యాలి
ఉమ్ మా ది గోంగూర పచ్చడి
బాగుండిద్దిగా గోంగూర పచ్చడి
దొండకాయ ఫ్రై
ఉహు గోంగూర పచ్చడి ఎలా చేసారండి ఎండి మీరకాయలు వేసారా ప
ఎండి మిరపకాయలు వేసి ధనియాలు, జీలకర్ర ఎండిమిరపకాయలు, కరేపాకు అంతా ఏ ప్పి గోంగూర ఉడకబెట్టి వండి ఏసామండి
అ చేస్త బాగు రడు రోజులు కూడా ఉంది
అవును బాగుంటది
అందులో ఇదరకాయా ప్రై
పయ ఫ్రై అడి
ఇంకేంటండి సంగతులు
ఏ ఉందండి ఇంకా చెప్పాలండి మా బా మా బాబు మాత్రం పెద్ద బాబు మాత్రం మహా ముద్రండి ఏం గోల చేస్తాడు
ఉ ఏం చేద్దామండి చిన్న పిల్లలు అంతేగా ఎంత కొట్ పెట్టి ఎంత ఇది చేసి
మా చిన్న బాబు కూడా బాగా అల్లరోోడ్ అయిపోయాడు
బాగా చిలివిలి ఇదమంట కదంీ
ఆ మామూలు దుమ్ కాదండి
ఉ ఏం చేస్తాంలేండి ఒక సంవత్సరం వం దాకా తప్పదుగా మనకి చిన్నపిిల్లలుంటే ఇంకేంటండి సంగతి మీ కోడలు గారు బాగున్నారా అండి
ఆ బాగానే ఉంది
అ
ఆ
ఏం చేస్తున్నారు బాగున్నారా
ఓ చెప్పండి హలో ఎంతండి
ఏముందండి ఏమి లేదున్నాండి అందరం మీరందరూ బాగున్నారుగా ఆ వెళ్ళారంండి
ఆ
వా కొంచెం పనుందని వెళ్తారు పనుందని కొ కొంచంచెం దరక అయి వెళ్ళారు మా పాప ఏమో ఆడుకుంటుంది బయట
హ
అప్పుడే ఇంట్లో పని పూర్తయింది
హ
ను కూర్చుని ఉన్నాను
ఇంకా వంట మొదలుయ్యాలా
వంట మొదలు పెట్టాలండి కొంచెం కొంచెం ఆగి చేస్తాను వంట ఆ
హ
ఏదో ఒక కవ ఉండాలి
అ
కేంటండి సంగతులు ఏమేం చేశారు మన్న పండకి ఏమేం ఫెషలు ఉండలారు
చికెన్ బిర్యానీ చేసామండి మటన్ కుర్మా వండుకున్నాము పండగ పూట సేమయాలు చేసుకున్నాము ఆ
పిల్జాారాండి
ఎవరిని పిలవలేదండి మేము అంత వరకు ముందే ఫంక్షన్ చేసుకున్నాము ఇ అందరినీ ఎవరిక ఏం పిలవకుండా ఇంటి వరకే చేసుకున్నాం
ఆహా మంచి పని చేశారులేండి పొద్ద్దాకా ఎందుకు పిలవ అది కర్చ
మ్మ్
రేపు మీ బాబు బర్త్డే ఉందంట కదండి.
ఆ ఇంటి వరకే చేసుకుంటాం మా పాపని పిలిచి చేసుకుంటాం
మా పాప బర్త్డే కూడా ఉందండి.
ఆ మీరూ ఎలా చేస్తారు బాగా గ్రాండ్ గా చేస్తా
గ్రాండ్ గా ఏమి అనుకోట్లేదండి. చిన్నపిల్లలకి భోజనం పెడదాం అనుకుంటున్నాను. ఆ పాప వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు చిన్న పిల్లలు వాళ్ళని పిలిచి భోజనం పెడదాం
మ్మ్ అంతే అలాగే చేసుకోవాలా
ఆ హడా హుడిగ అన్న గానీ చేసినా గాని పిలిస్తే వస్తారు గాని ఆ టైమ్ కి ఎవరు ఉండరు అనుకోండి
అదేగదా
ఆ టైం కి వస్తారు తింటారు వెళ్ళిపోతారు
ఆ
మళ్ళీ పైగా గోళలు గొడవలు ఎందుకు ఒకసారి అలానే జరిగిందండి అందుకే మేము సైలెంట్ అయిపోయాము ఎవరిని పిలువ గలగా పిలవ దలుచుకోలేదు మేము. మాంతవరికి మేము చేసుకుంటాం మా అమ్మ వాళ్ళని పిలిచి చేసుకుంటాం ఎవరు ఏమన్నా అనుకొని మా అమ్మ వాళ్ళని మా ఆడబిడ్డ వాళ్ళని పిల్చుకొని చేసుకుంటాం
అంతేలేండి
ఉమ్
అ
ఏంటడి ఈ సంగతులు
బర్త్డే ఫంక్షన్ ఇంటి వరకు చేసుకుంటేనే బాగుంటుది గ్రాండ్ గా చేసుకొని గొడవలు పెట్టి
ఫస్ట్ బర్త్డే బాగా చేశామండి సెకండ్ బర్డే కూడా ఒక రకంగా చేసాము. త్రాడు బడ్డే అంటే అసలు చేయలేదులేండి.
ఆ ఆ
ఫోర్త్ బర్త్డే కొంచెం అదే చిన్న పిల్లకి పెట్టుకుందా అని చెప్పి అనుకుంటున్నాం మరి ఎలా అయిద్దో ఆ టైంకి మ్మ్ ఇంకేంటండి చిన్నబాబు ఏం చేస్తున్నాడు మీ చిన్నబాబు
మా చిన్నబాబు ఆడుకుంటున్నాడు మూడు చక్రాల బండి తీసుకుని ఆడుకుంటున్నాడు.
ఉహు నడుస్తున్నాడా అండి బాగా
ఆ కొంచెం పర్వాలా కింద పడతా లేగుస్తా లేగుస్తా పడతా లెగు స్తునాడు మాటలు రాట్లా
హ్మ్మ్ వస్తి లే చిన్న చిన్నగా
మీ ఇంకొక అమ్మాయి ఉంది కదండి వాళ్ళ అమ్మాయి వాళ్ళ బాబుకి ఎలా ఉందండి.
పర్వాలా బానే ఉందండి.
హ్ జ్వరం వచ్చిందంట కదండి.
తగ్గింది నిన్న ఎండలో హాస్పిటల్కి ఎళ్ళొచ్చారు. బానే ఉంది. ఎండలో హాస్పిటల్ కి ఎళ్ళి వచ్చేటప్పటికి జ్వరం వచ్చింది. చిన్న బాబు కదా ఎడ్నేళ్లకు పుట్టాడు.
హ్
ఈ ఎండ దెబ్బకి జ్వరం వచ్చింది.
అవునండి చిన్నపిల్లల్ని తొందరగా ఎండల్లో తిప్పకూడదు అసలు ఎండల్లో బగల పడుతు న్నయి ఎండలు.
హ్మ్
బాగా ఎండలు మధ్యాహ్నం పూట అయితే విపరీతంగా పడుతుంది.
హ్
మధ్యాహ్నం మా అమ్మాయిని ఉ రోడ్డు మీద నుంచి తీసుకొద్దాం బస్ దిగినా తర్వాత స్కూల్ బస్సు అని చెప్పి వెళుతే ఒకటే ఎండ చర్చర్ అంటుంది.
అవును బాగా పడుతుంది ఎండా.
తిట్టద్దు ఎవర్ని.
ఆ ఇంకా వడగాలులు మొదలవ్వలా. అవి ఎట్లా ఉంటయో ఇప్పుడే ఇట్లా ఉంది ఎండ.
ఇప్పుడు ఇప్పుడే తట్టుకోలేకపోతున్నాం, వడగాలులు వస్తే తట్టుకుంటామో తట్టుకోమో బాబు.
ఉ
మామూలుగా ఉండవు. ఇప్పుడే సరిగ్గా ఉండలేకపోతున్నామండి బాబు ఈ ఎండలు ఏంటో ఏమో. మొన్నా వర్షం పడిన కానుంచి ఎండలు ఎక్కువ పడుతున్నయి. హ్ మీ ఊరు వచ్చేస్తామండి పంపిస్తా మా ఇంట్లో పంపింయాల కదండి.
చెప్పి వచ్చేయండి పాపకి ఏసీలో కూర్చో పెట్టుకుందాం.
హ్ చూద్దాం చూద్దాం. మేము కూడ కొంచెం ఎసి తీసుకుందామని అనుకుంటున్నాము. ఎమవుతుందో మరి చూడాలి.
సరే సరే
టెన్ డేస్ సరేలేండి ఉంట అండి బాయ్.
సరే అండి పండగ క్కి స్పెషల్ ఏంటండి బట్టలు అయి తెచ్చుకున్నారా.
ఆ తెచ్చుకున్నాం అండి. మా మా
ఏంటండి?
మా పాపకి తెచ్చామండి మా అమ్మవా హలో తర్వాత కాల్ చేస్తానండి మళ్ళీ.
సరేనండి.
బాయండి.